హలో
హలో నస్ నమస్కార అండి హలో హలో హలోస్ హలో నమస్కారం అండి గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవిెనింగ్ అండి నమస్కారం
ఆ గుడ్ ఈవనింగ్ అండి నమస్తే
ఏం చేస్తుంది
ఏం లేదండి
భోజన మైనదా
ఆ ఇప్పుడే చేయనండి కాసేపు అయినాక చేస్తా
కాసేపైనంగ చేస్తారా
ఊ
ఏం జేస్తున్నారండి ఇంకా పిల్ల పిల్లలు ఏం చేస్తున్నారు.
కి హోంవర్క్ చేపిస్తున్నా అండి
పైస క్షర పదిసల ఫోన్ చేయకు అజే ఆహా పిల్లలకు హోంవర్క్ చేయిస్తున్నడా అండి
అవునండి
సరే ఏం చ
పిల్లలండి పెద్ద బాబు సెకెన్ క్లాస్ అండి చిన్న బాబు యూ కే జి అండి
చిన్న బాబు యూ కే జ అండి ఆహా పెద్ద బాబు ఆ
మీరు తిన్నారా
హ మేం తిన్లేదండి తినాలి ఇంకా మేం తిన్లేదు అదే మీ కాల్ ఒచ్చినదైతే మీతో మాట్లాడుతున్నానండి మేం తినలేదు ఇంకా తినాలా టెన్ టెన్ అవుతదండి ఇంకా అమ్మ వాళ్ళింక వంట చేయలేదు వంట చేస్తున్నరు వంట చేశాక తినేస్తానండి అహా లే టే అండి మాదీ అంటే ప్రిపేర్ అయితది వంట కొన్ తొందరనే అయితది కానీ నేను తినే వరక్ కు ఆ ప్రతి రోజు కూడా ఇదే టైం అయితదండి టెన్ థర్టీ లెవెన్ ఈ ఈ టైమ్ కే తింటానండి నేను ప్రతిరోజు కొంతం కొంచెం లేటే తింటాను అంత ఎర్లీ తి అల్వాటు అనేది లేదండి అంటె ఫస్ట్ నుంచి అంటే ఏంటిదంటే మనం తిన్నమంటే తక్కువ శా తం బయటికి ఎళ్తాం అన్నట్టు
అవును
ఇగ మనము తినము అన్నప్పుడే ఆ అంటే బయటికి అహ ఆ బయటికి ఎళ్ళను ఇగ ఈ రోజు ఇగ నేను ఇంట్లోనే ఉంటా అన్నప్పుడు మాత్రమే తింటాను ఎందుకంటే నేను తింటే నాకు కొంచెం ఏంటిదంటె మొబైల్ పడితే నిద్రొచ్చేస్తదండి
హ
అ హలో హలో
హ అవ్వ వయిస్ ఒస్తుతునా
ఆ అస్తుంది అస్తుంది అస్తుంది అస్తుంది అస్తుంది అస్తుంది ఇనబడుతుంది ఇ ఇ ఇనిపిస్తుందా
హలో హా అవునండి మీ మీ మీకు ఒచ్చాయా అండి ఇల్లులు
రాలేదండి
గివిట్ని ఇందిరమ్మ ఇళ్లు అంటరండి మీకేమైనా అవగాహన ఉన్నదా దీనిపైన పిల్లులని విన్నా గానీ అంతా ఏం అహా జ నాకు అవగాహన ఉన్నది నేను చెప్తాను వినండి సరేనా
ఓకేనండి
అయితే ఇదీ దీన్ని ఏమంటరంటే కాం స్ ప్రభుత్ మ్మాయిలు ఉంటారు అంటే ఇల్లు లేని వారికి లబ్ధిదారులకి ఏం జేస్తున్నదన్ టే ఇల్లులు కట్టించడం అనే ఒక సదుపాయాన్ని తెచ్చిందండి అందుకు గాను ఏంటిదంటే ప్రతి ఒక్క లబ్ధిదారుని కి ఇంటి కొరకయ్ ఐదు లక్షలు ఇస్ అండి
ఓకే ఐదు లక్షల్ ఎవరిస్తారం
అహ్ ఐ ఐదు లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తదండి
అ ఓకే అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఐదు వే
అఓ
హా ఐ హా ఐ ఐదు లక్షలయ అస్తాయ్ అండి ఐదు విడతలక్ అస్తాయ్ ఐదు విడతల క ఎలా అంటే ఇప్పుడు మనము ఇల్లిప్పుతాం క అండి ఇల్ ఆహా ఒక్కసార్ రావండి ఐదు విడతలగాస్తాయ్ అంటే ఫస్ట్ ఇల్లిప్పుతాం కదండి ఇళ్ళు ఇప్పిన తర్వాత బేస్మెంట్ వేసాక లక్ష రూపాలు మళ్ళ తర్వాత వాత ఇంకొకటి ఏంటిదంటే గోడలు లేచాక ఒక లక్ష రూపాలు స్లాప్ ఉ పడ్డాక మళ్ళీ లక్ష రూపాలు నాం ఇంకోటి అస్ అర్